బౌన్నారా అండి
అవునండి బౌన్ గున్నరా మీరు
బాగున్నామండి తిన్నారా భోం చేసా
చేయలేదండి ఇక చెయ్యాలి మిర్ చేసారా
చేసామండి తిన్నాం ఇప్పుడే తిని కూర్చున్నాము
ఏంటండీ స్పెషల్
జాబ్ చేస్తుంటారా అండి
హలో
ఏటండి
ఏంటండీ స్పెషల్
మేమా ఇ రోజ్ బి బిర్యానీ చేసుకొనండి ట్లే ఎవర్ లేరని
కిరానుండ
బిర్యానీ చేసుకున్నామండి మా ఇంట్లో వాళ్ళు కొంచం పన్నీ పడి బైట్కెల్లారు నేను మా ఆయన ఉంటే ఇంకా బిర్యానీ చేస్కునేది ఒకసారి ఆల్రెడీ ఇంకా ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ కాదండి
అ
హలో
అ ఆ చెప్పండి
మీరేం చేసుకున్నారండి వంటా
మేము పప్పు చారు అండి
సండే కదండి చేసి ఈరోజు స్పెషల్ ఇంకా కొన్ని రోజులయితే ఆషాడమ్మా సమోష రావమా సథింగ్ వచ్చుద్దిగా అండి అప్పుడు తినరుగా అండి ఎవ్వరు
మా ఇంట్లో వాళ్ళు చెప్పకుండ చేయకుండా పప్పు చారు చేసి పెట్టారు
అయాయో
అదేదొ చేయడం కొంచెం ఆయినా చేస్తుంటే బాగుందండి ఇప్పుడు నైట్ నైట్ వర్క్ అయ్యేటట్టు పప్పు చారు చేసిపెట్టిరండి హలో
చెప్పండి మీరు చెప్పి పెట్టాల్సిఉండే దండి నైట్ ఈరోజు చికెన్ తెస్తా అని
వాళ్ళకి తెలియదా ఆండీ సండే రోజు ఏమి తెచుకుంటరని అనేది నిజం హలో
ఏం కాదులేండి తినండి చికెన్ తెచ్చుకోని అండి దాంట్లోకి ఫ్రై చేసుకొని తినండి పప్పు చారు ఇంకా బాగుంటుంది
బాగుంటదిండిట్లా
బాగుంటుందండి మీరు టేస్ట్ లేని వేస్ట్ ఫెలో లాగ ఉన్నరు సారీ అండి బై మిస్టేక్ వచ్చేసింది
హలో
చెప్పండి
చెప్పండి ఎవరిన అరుస్తున్నట్టున్నరు
ఎవరూ లేదని పక్కన
ఉహు
వంట కుకింగ్ ఏమైనా చేస్తారా అండి ఇంట్లో మీ అమ్మ వాళ్ళే చేస్తరా
మా ఇంట్లో ఒకరు వున్నరు లేండి కుక్కింగ్ చేయడానికి లేదండి ఒకటి చేయమంటే ఒకటి చేస్తరండి ఈ రోజు సండే నిలిచి కూడా పప్పు చారు చేసిపెట్టిరండి
వెళ్ళిపోయి తెచ్చుకొని చేసుకొని తినండి వాళ్ళ వాళ్ళు తింటరు గని చేస్తున్నాంను
ఉ ఏంటి
హలో
లో
చెప్
మాకేటండి ఆ స్పెషల్ తిన్నాం ఇగ
హలో
హలో
చెప్పండి ఇందాకే వినపల్లెదు సరిగ్గా అండి
డిస్టర్బ్ అయిపోయి ఎప్పుడే ఆ వాటర్ చార్ని ఆల్రెడీ తినేసా ఉండి
ఎందుకండి అంత బాధపడతరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి
ఎందుకండి
పప్పు చార్ తినలేకపోతున్నారుగాండి బయటకి వెళ్లి ఏమన్న తినేసిరాపోండి
తినేసి వచ్చానండి ఇప్పుడే కొద్దిసేపు అయిన్
మరి ఎందుకండి తిడతారు పప్పుచార్ చేసినారు అది చేసినారు అని
సండే కదండి ఎవరన్న అంతగానం పప్పు చారు చేేస్తారా అండీ ఒక డే గీసకి చేస్తారండ పది మందికి అవుతది అది హలో
ఆ చెప్పండి
మీకు వచ్చా అండి పప్పు చారు చెయడం
నాకు రాదండి తిన్నావా పడు నా నా తెల్లరిం అండీ అం
మా ఇంట్లో వాళ్ళ కూడ మా ఇంట్లో హలో
మా ఇంట్లో కుక్ చేస్తాండి ఒక కుక్ ఉంటాండి ఆయన చేసాడం పేరు మాత్రం చేసాడు అన్ని